హలో ఏ హలో
హలో
చెప్పండి
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
వాయిస్ మొత్తం సౌండ్ వస్తుంది
మీ దగ్గరే సౌండ్ వస్తుంది నా దగ్గర కాదు
వెహికల్ సౌండ్ ఏమేమో వస్తుంది
అంటే నేను ర వర్ డ్యూటీ లో ఉన్నా ఆ వెహికల్ సౌండ్ వస్తాయి
మీర ఏం రటులో ఉన్నారు
కౌంటర్ దగ్గర కూర్చునా ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నా ఏం కరీ
పప్పు
పప్పు నా
మీది
ఏ హాస్టల్లో ఉంటారా మది ఆలు ఆలు
అలుూనా మీరు ఎక్కడుంటారు నిమపై